హలో
ఆ సౌజీ
అక్కా ఆ జర్ మీషో లో ఆఫర్లు పెట్టినారు చూడలేదా సెవెన్ టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్
ఏమి ఆఫర్లు పెట్టినారు
మీ షోలో బట్టలు పిల్లల యొక్క చిల్డ్రన్స్ బట్టలు
ఇంకా ఏమని పెట్టినారా బట్టలు ఒకటేనా అన్నీ
ఆ అన్ని అన్నీ ఆలైటం
ఉ
అలా అయితే మా ఫర్లు పెట్టిన ఎయిట్ డేస్ అంటా
ఎయిట్ డేసా ఆ హ్మ్ హు
చూడు నేను ఈరోజు వడ్రస్ చేసినాను చూడాలి ఎట్ల ఎట్ల వస్తుంది ఆ ఒకటి చేసినా
ఓకే కె కానీ బాగుంటాయి నువ్వు చేసినవా కస్త సారి నా మాటాడండి
కుర్తా సెట్టు
కుర్తా సెట్ ఆ
ఉ చేసినాను ఫోర్టీన్త్ వస్తాననింది వస్తుంది చూడాల్లా ఎటట్టు ఉంటుందో
దాని బదులు ను బయట షాపు లోని మేలేమ బాగుంటాయి ఏమో క్వా
ఏమో మా సిస్టర్ అనే
ఓహో
బాగుంటాయిన్నీ చేసినను
అవునా ఏమో లే ఒకటి చూడు మళ్ళీ న
అదే అదే ఒకటి చూ చూస్తాన్నాను ఒకటి చూద్దాం ఎట్లా ఎట్లు ఉంటాయో ఏదోకటి బాలకుండా రిటర్న్ పెట్టేసేదానికి
హ్మ్
అ ఇంకేమ ఏం చేస్తాన్నావు
నీనా నేను బుక్ చేస్తా
చేేసి చై ఉగాది పండుగంది కదా
హ్మ్
ఆ ఒకటు చేయ్య నువ్వు ఒకటు చేసుకో ప్లాస్ కుర్తా సెట్టే చేసుకో నువ్వు గాని లేదంటడి సె కాటన్ కాటన్ లో ఇప్పుడు నేను చేసుకోనేేది కాటన్ బాందిజే
కార్డు అంటే ఆ మీరంటే సి వల్లో ఉండరు సరిపోతంది మీ పల్లెల్లో ఉండి మా
కాదు జర్నీల్ జర్నీలు టౌన్ కు వచ్చేకి
జర్నీల్ కా నాకి అది లింక్ పెట్టండి
పొద్దున్న అడుగుదని కూతురు ఇప్పుడు నుంచు అలవాటు చేసుకో ఇంక
అట్లాంటవా అవునువు నాకు అనిపిస్తుది నాకు
రావదు నేను బంది ఎక్క ను నువ్వు వేసుకోకుండాన్నా అన్న అంటుంది పిల్ల
నాకు కనిపిస్తుంది అవుడవుడు నా కూతురు రేపు పొద్దున మా అమ్మయి ఏంది అందరూ చదువురాని వాళ్ళందూ సుకుంటుంటే మా అమ్మ ఇంత చదువుదు ఆ ఇంత కీరలు కట్టుకొని మొరటగా ఉంటది అనిపిస్తుంది అకుంటదేమో అనిపిస్తాయి
జస్ట్ చూడు ఒకసారి లింక్ పెడతాను మళ్ళా
హ్మ్ నేను ఫ్లిప్కార్ట్ లో ఇంకా బాగుంటాయి మిషో కన్నా మిషో క ఫ్లిప్కార్ట్ లో క్వాలిటీ బాగుంటాయి
అవును అవునులే ఫ్లిప్కార్ట్ లోనా ఫోర్తికి వస్తానం నేను చూద్దాం మా లోపల వేరే దాంట్ ఏమన్నా నచ్చితే
యూట్యూబ్ లో కూడా ఆ దాని గురించి పెడతాంటారు కదా రివీస్
ఎప్పుడు మనకి మీషోనే కదా అలవాటు ఫ్లిప్కార్ట్ ఏమో ఎయితేట్లు ఉంటాయో అని
క్వాలిటీ ఏవైనా అత్తెరఫాల్ట్ ఏ దాంట్లో ఏవైనా ఫ్లిప్కార్టే బాగుంటాయి
అవునా
వాటిలో సేమ్ మన ఉంటందో సేమ్ ఇంగా అట్లే వస్తది పిల్లలకి బట్టలు తీసుకునే మళ్ళీ రిటర్న్ చేయయాల్సిన అవసరం లేదు దాంట్లో అంత బాగుం
ఆ బాగుంటాయి అన్న అవునా సరే లే
వాళ్లకు కుందామండి మేము ఆ గుంటకల్లో ఉన్నప్పుడు మా పక్కన షాప్ యమ్మ ఓ చీర ఆ ఓ చీర బుక్ చేసింన్యా అది ఎట్లా ఎట్లో ఏ ఉమ్ పాత చీర ఇది పెట్టి పంపించినాడు దంట్లే
ఏదంట్లో మీషోలోనా మీ షో లోనా
ఫ్లిప్కార్ట్ లోనే బాగున్నాయి